హలో
వినిపిస్తున్నారా
ఆ వినిపిస్తుంది అబ్బా చెప్పండి ఆ బాగున్నా అ
ఏం చేస్తూ ఆ బాగున్నా ఇంగ్లీష్
ఏం లేదాక్క ఖాళీనే ఉన్నా
అ కాలజ్ కలో చాల
ఆ ఇప్పుడే వెళ్ళసి వచ్చిన ఇందాకనే
మ్మ్ ఏన్ చదువుతున్నవారా
అవునక్క చదువుకుంటున్నా
మ్మ్ ఏమైనా గ్రూప్ ఏమన్నా ప్రిపేర్ అయినవా
ఆహా గ్రూప్స్కి ఏం ప్రిపేర్ అవ్వలేదు గని ఏదైనా గ్రూప్స్ కి సంబంధించి చింది కాదు మెడికల్ కోడింగ్ కి సంబంధించింది మెడిసిన్స్ ఆ మెడి కల్ ఫీల్డ్
ఉహు
హ్మ్
ఏమన్న రాసావా మెడిసెన్ మెడికల్ కో
అవును ఏంసెట్ రాసినను దాంట్లో సీట్ వచ్చింది
మ్మ్ హు ఓ
ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసినను దాంట్లో సీట్ వచ్చింది ఆట్ల
అవునా
అవునక్కా
రో జాబ్ చేయాల్సిందే
అవునక్క ఇంకా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది దాని తర్వాత జాబ్ అయినా లేదంటే మెడికల్ కోడింగ్ అయినా ఎం ఫార్మసీ అయినా మాస్టర్స్
ఉమ్మ్ ఉహూ ఇప్పుడేదన్నా చదువు ఉంటుంది చదువుకొంటానే జాబొస్ అన్ లేకపోతే ఏమైనా ప్రి ప్రిపేర్ అయ్యి రావాలి గదా
ఆ అవును ప్రిపేర్ అవ్వాలి కోడింగ్
ఉమ్మ్ ఎగ్జామ్ ఎగ్జామ్ కాంబినేష్ బానుంటదా
ఆ అవునక్క కాంపిటీషన్ బానే ఉంటది
ఊ
ఊ
దాంట్లో ఎవరికన్నా వచ్చిందా జాబు
ఏంటక్క
జబ్స్ ఏమన్నా వచ్చాయా మీకు తెలిసిన వాళ్ళకు
నేను ఇంకా జాబ్ కోసం ఏం ప్రిపేర్ అసలు ఏం సర్చ్ చేయలేదు స్టడీనే అయితుంది స్టడీ కంప్లీట్ కాలేదు కదా అనేసి ఇప్పుడు ఏం జాబ్ గురించి చూ సెర్చ్ చేయట్లే
అవునా
అవునా అక్క
మీ దాంట్లో వాళ్ళకు ఎలా వచ్చిందండి సీనియర్ వాళ్ళ దాంట్లో
సీనియర్ వాళ్ళ గురించి నాక అంత తెలిదు తను ఒక ఒకొక్క తెలుసు శివాని అక్క తను చే సర
హహ
ఆ జాబ్ చేస్తుంట
అ ఓకే
మా సూపర్ సీనియర్ మా సీనియర్ అందరూ అంతగాదు తెలీదు ఎవరు నాకు కొందరు చదు కున్నారు కొందరికి ఏమో మ్యారేజెస్ అయిపోయినాయి
హ
ఆ
అప్పుడింక ఏం గ్రూప్స్ అవునా వస పడు పన్నయి గ్రూప్స్
అవును అక్క మొన్ననే నోటిఫికేషన్ వచ్చింది వెలి గ్రూప్ గ్రూప్ వాళ్ళది
హ
స
అవునా
రైల్వేస్ సంబంధించింది కూడా వచ్చింది రీసెంట్ గానే ఇంకా ఇప్పుడు టెట్ కూడా ప్రిపేర్ అయ్యన వాళ్ళు చాలా మంది అయితారు
ఆ టెట్ ఉంద టెట్ అయితే వామ్
ఆ గోరం ఫుల్లు మంది రాస్తారు అసలు
అవును టెట్ డిఎస్సీ కి బానే
మ్మ్
పెద్దది ఏస్తే బానే ప్రిపేర్ దూండాలి ఒక్క మార్కు తోటే పోతది
అవును వన్ టూ మార్క్స్ తోనే పోతాయి సాలు కూడా ఉన్నారు చేసిన వాళ్ళు మా టెన్త్ క్లాస్ వాళ్ళు ఆమె కూడా రాసింది ఒకసారి టె యో ఒక వన్ మార్క్ తోని పోయిందంట ఆమెది
ఓహో ఆ పెట్టనియచే అవన్నీ
అలాగే ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ కూడా అయితున్నాయి
హ
టెన్త్ క్లాస్ వాళ్ళకి మొన్ననే ఇంటర్ వాళ్ళకి అయిపోయినాయి కదా ఇక ఇంటర్ వాళ్ళ అయిపోగానే టెన్త్ వాళ్ళకి స్టార్ట్ చేసిర్రు
ఆ టెన్త్ ఎగ్జామ్స్ మూడు అయిపోయినాయి
మూడు అయిపోయినాయి ఇంకా త్రీ ఉన్నాయి ఆ త్రీ ఇంకా
ఓ వార్లకైతే వన్ మంత్ దాక పెట్టిర్రు రై
అవునంతా ఏప్రిల్ ఫోరటీన్ వరకు గున్న గాన్ పెద్ వంశ మరీ ల్యాగ్ జేష్నరు. అంటె ఇంటర్ వోళ్ళకి తొందర్గ పెట్టిర్రు. అదె ఇంటర్ వోళ్లక్ తొందర పెట్ ఉంది గదా అందుకోసమె ఇగ టెన్త్ వొళ్లకి కొంచెం ల్యాగ్ జేస్తుందిగ. ఒక్కొక్కగ్య ఒక్కొక్క ఎగ్జామ్ కి కి గ్యాపిచ్చింద్ చాలా.
ఆ ఎందుకొ అట్ల.
మేమ్ రాసినప్పుడైతె ఔనక్క. మేమ్ రాష్నప్పుడు ఏప్రిల్లో ఔత్ జుండె ఎగ్జామ్స్. స్టాటవ్వడం. మే. ఏప్రిల్లొ స్టాటవ్తుండె.
ఆ టెన్త్
అంటిగాన్ని ఔను ఇప్పుడందర్వి గ్జామ్స్ ఒకటే సారయ్యే సర్కి. కి అందర్ కొంచెం ల్యాగ్ జేస్తున్నట్టుండు. హూ
టెన్త్ ఎగ్జామ్సు అయ్వ్ ఎప్పుడు ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాంగనే ఇబ్బుడు చిన్నపిల్లల్ ఎయ్తు నైన్త్ తె నైన్త్ ఎయ్త్ వాళ్ళక్ పెడ్తారు.
ఊమ్ ఔను ఎయ్త్ నైన్త్ వాళ్లకి.
ఉమ్ ఇగ వాళ్లు రాంగనె స్కూల్డాస్ సిస్తరు ఇగ టెన్త్. తొల్లేమో ఇగ.
వాల్లేదొ పాల్టెక్నిక్ ఉమ్ ఇగ టెన్త్ వాళ్ళకు హాల్డేస్ అంటు ఏమ్ ఏమిండవు పాలిటెక్నిక్ లేదంటే డిప్లమ ఇవేమైన ఒకటి ప్రిపేరౌతా ఉంటరిగ. ఎగ్జామ్స్ కోసం.
ఔనవ్ను ప్రిపేరైతరు పాల్ టెక్నిక్కు అ కాలేజ్. కాల్ జేస్తర్ వాళ్ళు వీలు. కాల్జె.
అ ఇగ ఇంటర్ వాళ్ళకి ఎంసెట్ ఉంట టది నీకుంటది. వాళ్ళ బిజీలో వాళ్లే ఉంటారు
అవునవును
రాయాల రాయాలి అనుకున్న వాళ్ళు రాస్తారు ఇంట్రెస్ట్ నేన్ ఇవాళ రాయలంతే హ్మ్ మయక్క ఎప్పుడుమో అవును నేను ఇంటర్ బై పీసి చేసి తర్వాత ఎంసెట్ రాసినాను ఎంసెట్ రాస్తే నాకు ఇక్కడ సీట్ వచ్చింది.
అవునా ఊహూ ఆ అ ఇప్పుడు దాని కూడా కాంపిటీషన్ బానే ఉంది కదరా
అవునక్క అవును అన్నిటికీ ఎం సెట్కి కూడా కాంపిటీషన్ మస్తు ఉంది.
ఆ ఎంసెట్ కి కూడా ఉంది మళ్ళా ఇంజనీరింగు వాటికి కూడా ఉన్నాయి కదా
అవును ఎంసెట్ లోనే ఇగా ఇంజనీరింగ్ వస్తది బీటెక్ వస్తది ఫార్మసీ వస్తది నీటియో హ్మ్ నీటేమో ఎంబి నీట్ ఎంబిఎస్ కి బిఎస్సి నర్సింగ్కి ఎగ్రికల్చర్ సరే అది నీట్కి సంబంధించింది నీ మనం సి నర్సింగ్ చెయ్యాలి అంటే నీట్ రాయాలి ఎంసెట్ రాయాలి రెండూ రాయాలి ప్లస్ ఇంకా రెండిట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి
ఆయిన తర్వాతైతే సీట్ వస్తది కదా
హ్మ్ అవును అయిన తర్వాతనే సీటిస్తారు
ఎంత కష్
ఆ క్వాలిఫై అయినా కూడా హ్మ్ క్వాలిఫై కైనా కూడా కొంతమందికి సీట్లు రావు
ఊహూ అవును
అంటే ఇట్లా చిన్న క్యాస్ట్ వాళ్ళు ఉంటరు. వాళ్ళకి వస్తాయి కాని పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళకి మాత్రం రావు సీట్స్ ఎక్కువ
ఊహూ ఎక్కువ ఎస్టీ వాళ్ళకి వస్తాయి జాబ్స్
హ్మ్ అవును
మరైతే ఎస్టీ వాళ్ళకి బా వస్తయి
లు ఇంకా ఆస్ట్రే ట్వల్వ్ మంత్స్ ఉంటే వాళ్ళకైతే వన్ పర్సెంట్ ఉంటది.
ఓ స లేగగా
ఆ! ఓసి. వాల్లకి
ఓసీ వాళ్ళకు ఉంటది. బి సి తక్కువనే వీళ్ళందరికి యస్. టి వాళ్ళకి ఎక్కువ ఉంటాది. నాస వడా కొనే ఉంటాయి కదరా?
జాబ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి జాబ్స్ లో కూడా అయిన జాబ్స్ కూడా అంతే! అంతే చూడాలనుకుంటే చాలా కంప్యూటర్ నేర్చుకొని సిస్టమ్ వర్క్ కూడా చేయచ్చు. కంప్యూటర్ తో మంచి ట్రైనింగ్.
ఉహు!
త్రీ మంత్స్ ట్రైనింగ్ చేయాలి తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. వాళ్ళు దానికి కూడా వస్తాయి మంచిగానే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా.
హు హూ అదే
మేం సిస్టమ్ వర్క్ నేర్చుకున్నాం. అవునా! అక్కా, చదువు తోనే ఉంది. ఇ
హు హూ!
చదువలేకపోయినా నాలెడ్జ్ ఉండాలి. దాంతోనైనా కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు.
ఏదన్నా ప్రవేశకోచ్చ
హ్మ్!
ఇప్పుడు మీ ఇంకా టూ ఇయర్స్ ఉంది కదా రా జాబ్ రావడానికి?
అవును అక్కా టు ఇయర్స్ ఉంది ఇంకా.
దాంట్లో ఇంకా ఎగ్జామ్స్ రాయాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంట.
హు ఇంకా సిక్స్ సిక్స్ సెమ్స్ ఉ ఇంకా త్రీ సెమ్స్ ఉన్నాయి. హ్మ్! త్రీ సెమ్స్ ఉన్నాయి దాంట్లో మిక్స్ అసైన్మెంట్ ప్రాజెక్ట్ వర్క్. సార్! అన్నీ ఇస్తారు ఇగ సెమ్ సెమ్ కి టూ మిడ్స్ ఉంటాయి. ఓకే.